హాయ్ అండి
హయ్ అండి ఆ బాగున్నామండి మీరెలా ఉన్నారు
ఆ బాగున్నామండి టీ టీ కాఫీ అయిందా
ఇంకా లేదండి తీసుకోవాలి మీరండి
నాది అయిందండి నాకు ఈవినింగ్ అయితేనే ఆ మార్నింగ్ అయితే టీ లేనిదే రోజు గడవదు
హలో
హలో హలో
అవును అండి నా వయస్సు బాగా వినపడత
ఆ వినిపిస్తుంది కొంచెం ఏమో ఎయిర్ సౌండ్ వస్తుందండి
వెళ్తాము ఎప్పుడండి
ఆ ఇప్పుడు ఓకే అండి మా వాయిస్ మీకు క్లియర్ ఉందా
ఆ ఇప్పుడు క్లియర్ ఉందండి ఇంతకు ముందు లేకుండే ఆ
కొంచెం నెట్వర్క్ లేని సమీపంలో ఉన్నట్లున్నారు
అదే అనుకుంటున్నానండి నేను కూడా
ఇంకేంటండి ఊరికి వెళ్ళలేదా
ఊరికా అండి లేదండి ఇక్కడే ఉన్నాము మేము మీరండి
నేను దగ్గర్లో వినాయక చవితి ఉంది కదా
ఆ
ఆ ఫెస్టివల్కి వెళ్దామని అనుకున్నానండి
అవునండి వినాయక చవితి అంటే అందరికి ఇష్ ష్టమైన పండుగ కదండి ము
మూడు రోజులేనా అది మూడు సంవత్సరాల పాటు గుర్తు పెట్టుకుంటాం అట్లా జరుపుకుంటాం ఆ ఫెస్టివల్ మనం
ఆ అవునండి ముఖ్యంగా చిన్నపిల్లలకు భలే ఇష్టమండి
అవునండి ఈవినింగ్ అయితే పాటలు డ్యాన్సు లు గేమ్స్
ఆ అవునండి
మీ ఏరియాలో ఎలా జరుపుకుంటారండి
నా ఏరియాలో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అండి వినాయక చవితి మీరు మూడు రోజులు అన్నారు కదా మేము ఐదు రోజులు ఐదు రోజులు సెలబ్రేట్ చేస్తాం
అంటే మాది పల్లెటూరు అనమాట పల్లెటూర్లో త్రీ డేసే అండి అంతకంటే ఎక్కువీయరు ఎందుకంటే గొడవలు జరుగుతాయి ఏదోటి అని చెప్పి పోలీస్ వాళ్ళు రోజులు పర్మిషన్ ఇవ్వరు టౌన్ కి మాక్సిమం ఫైవ్ డేస్ థర్టీన్ డేస్ గాని చేస్తారండి
ఆ కొన్ని ఏరియాస్లో చేస్తారండి కానీ మేమున్న ఏరియాలో చేసేది ఫైవ్ డేస్ మాత్రమే ఆ ఫైవ్ డేస్ చాలా బాగ సెలబ్రేట్
అంటే ప్రాసెస్ ఏందండి అంటే ఎన్ని రోజుల ముందు నుంచే మీరు చంద కలెక్ట్ చేస్తారు
ఆ వన్ మంత్ నుండే సెలబ్రేట్ ఐ మీన్ ఏమంటారు చందాలు కలెక్ట్ చేస్ డి వన్ మంత్ నుండి వినాయక ఇంకా వన్ మంత్ ఉంది అనంగా ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తారు చిండాలకి
స్టార్ట్ అయి అప్పుడు స్టార్ట్ చేస్తేనే ఇంకా దగ్గరకు వచ్చే లోపు చందాలు కలెక్ట్ చేసుకోవడము ప్లానింగ్ ఇంకోటి ఇంకోటి చాల ఉంటాయి కదా
ఆ ఆ
మాది అంతే అండి మేము చెంద అడుగుతాము ఏమంటారు ఏదో ఫ ఫార్మాలిటీకి అడగాలంటే అడుగుతాం ఎందుకంటే ఎవ్వరు ఇవ్వరని తెలుసు మాకి
ఆహా మా ఏరియాలో అట్లేం లేదండి అడ అడగాకనే వచ్చి రాస్తారండి థౌజండ్స్ థౌజండ్స్ లో రాస్తాడు
ఆ మా సైడ్ అట్లా కాదండి మేము చంద వెళ్ళనికి అడిగితే వాళ్ళు ఎంత ఫిఫ్టీ రుపీసు హండ్రెడ్ రుపీసు అల ఇస్తారు అ తెలిసిందే కదండి మీకు బయట సమాజం ఇప్పుడు కాస్ట్ ఎట్లున్నాయని చెప్పి
ఆ అది నిజమేనండి కానీ మా ఏరియాలో మేము ప్రతిసారి ప్రతి ఇయర్ కండక్ట్ చేస్ దానికి అయ్యేసి థౌజండ్స్ లో అంటే మేము మాముూలుగా అడిగే వాళ్ళనే అడుగుాంలేండి మా ఏరియాలో ఎవరెవరు ఉంటాం మేము ఎవరెవరు సెలబ్రేట్ చేస్తుంటాం వాలమే
ఓకే ఓకే వేరే వాళ్ళని అడగకుండా మీ ఓ అమ్మా గ్రేట్ అండి మా సైడు అట్లా కాదండి ఇప్పుడు అడిగాము అనుకోండి హండ్రెడ్ ఫిఫ్టీ ఇస్తారా దానికి కూడా రేపు రా ఈ రోజు రా అని తిప్పిస్ ఏదో ఎట్లా చేస్తారంటే వాళ్ళు మాకి డబ్బులు బాకీ ఉన్నట్లు మేము తిరిగినట్టు అట్ల చేస్తారు
కొన్ని ఏరియాస్ ఉంటాయండి ముఖ్యంగా అండి ఈ వినాయక చవితి అనేది టుందంటే ఆ స్టార్టింగ్ మనం స్టార్ట్ అంటే వినాయక చవితి స్టార్ట్ చేస్తాం కదా అప్పుడు ఎంత హ్యాపీగ ఉంటుందో నిమజ్జనానికి పోతాం చూడండి
అవునవును
ఆ నిమజ్జనం టైమ్ లో అయితే చాన అంటే చాన బాద అయితది
అవునండి నేనైతే అసలు నాకు ఆ వినాయకుడు ఏటికి వెళ్ళినప్పుడు అయితే ఇంక ఏదో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్
అవునండి సోషల్ మీడియాలో చిన్న పిల్లలు ఉంటారు చూడండి ఏడుస్తా ఉంటారు నిమ్మజనం టైమ్ లో అమ్మా మన దగ్గరే పెట్టుకుందాం అని చెప్పి ఎంతగ ఏడుస్తా ఉంటారండి అసలు
అ ఈ పేస్ ప్రతి ఒక్కరి ఇన్వల్మెంట్ట్ ఉంటుందండి ఇప్పుడు మా ఫర్ ఎగ్జాంపుల్ మా ఏరియా తీసుకున్నట్లయితే చందా జస్ట్ ఒకసారి అడుగుతాం మేమే ఇంకా ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నాం అనమాట
ఆ హలో వాయిస్ ఇన పడుతుందండి మీకు
ఆ వినిపిస్తుందిండి ఆ హలో వినిపిస్తుందండి
ఆ ఓకే అండి మీ వాయిస్ కొంచెం బ్రేక్ బ్రేక్ అవుతందండి అందుకోసమని
అవునా ఇప్పుడు అండి
ఆ ఇప్పుడు పర్లేదండి ఏంటి పెద్దతామంది
ఆ ఓకే అదే అండి మా ఏరియాలో మేము చెంద జస్ట్ ఒకసారి అడుగుతాము ఇంకా మేమే యూత్ ఉన్నాము అనమాట ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నాము మేమే ఒకరు త్రీ థౌసండ్ టూ థౌజండ్ అలా వేకొని జపిస్తామండి
అవునండి ఆ త్రీ డేస్ అండి డైలీ మార్నింగ్ ఒక ఒకటి ఈవినింగ్ ఒకటి ప్రసాదాలు పెడతారు కదండి నైవేద్యానికి స్వామి కి నైవేద్యాలు అ ఇంకా అండి మనం ఈ అ ఏమంటారు వినాయక చవితిలో ముఖ్యమైన ఏమంటే మన ఏరియా స్వామి ఇంకో వే ఏరియా స్వామి అని చెప్పి ప్రతి ఏరియాకి వెళ్ళి చెక్ చేసి ప్రతి దేవుడిని చూసుకొని వస్తాం అండి
అవునవును అదొక ఆనందం కదండి ఇప్పుడు ఫస్ట్ మనది వినాయకుడి దగ్గర పూజ అయిపోతేనే ఎక్కడెక్కడ వినాయకుడు విగ్రహాలు ఉంటాయో మన ఏరియాలో చుట్టుపక్కల అక్కడ వెళ్ళంతా చూసుకొని రావడము అన్ని ఫొటోస్ తీసుకోవడము అంతా అదొ ఒక ఏమంటారు అద ఒక అళలాగ అయిపోతుందండి అట్లా త్రీ డేస్ అయితే నాకి అట్లా వితిన్ సెకండ్స్ లో అయిపోయినట్లు అనిపిస్తుంది ఆ త్రీ డేస్
అవునండి
ఆ మూడు రోజులు ఏదో తెలియని హ్యాపీనెస్ ఎటువంటి బాధలు ఉన్నాయా ఇంకోటి ఇంకోటి ఏమున్నా పట్ పట్టించుకోకుండా ఫెస్టివల్ ను ఫుల్ గా లీనం అయిపోయింటాం
ఆ అదైతే నిజమండి ఇంకొక విషయం ఒక్కొక్క చోట ఒక్కొక్క ఇక్కడ డిఫరెంట్ టైప్ లో వినాయకుడిని కూర్చోబెడతారండి
అవునవునవునండి కొంతమంది అయితే డైరెక్ట్ విగ్రహాన్ని ఈ విధంగా కావాల అట్లా కావని మన మనం ఆర్డర్ చేయించుకొని మరీ చేసుకోవచ్చు
అవునండి అడుగుతా అక్కడికే వెళ్ళి చేయిచ్చుకుంటారు మాకు ఇంత ఎత్తు కావాల ఈ టైప్లో కావాల విగ్రహం అని చెప్పి అవునండి
చేసియి
ఉహు ఓకే
అయినా బళ్ళీ ఉంటుంది కదా అండి ఫెస్టివల్ రోజు ఫస్ట్ రోజు పూజ జరిపిస్తాం కదా అప్పుడు పంచామృతం ఇస్తారా మా వాళ్ళు ప్రసాదంగా నాకు పంచామృతం అంటే చాలా అంటే చాలా ఇష్టం అక్కడ ఒక రెండు మూడు గ్లాసులు నేనే తగేస్తా స్టార్ంగ్ లోనే మీరు గేమ్స్ పెట్టరండి
బాగా పెడతామ అండి మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం మై టైమ్స్ వచ్చేసి పిల్లలు డ్యాన్స్ ఇస్తారు కొన్ని నేను ఈ గేమ్స్ అనేటి కండక్ట్ చేస్తారు అమ్మాయిలకొచ్చి ముగ్గుల పోటీ అని చెప్పి అవి కండక్ట్ చేస్తారు ఇంకా చిన్న పిల్లలకొచ్చేసి లెమనన్స్ స్పూన్ ఇట్లాంటి గేమ్స్ రన్నింగ్ రైస్ ఇంకా నైట్ టైమ్స్ కొంచెం ఉమ్ ఆ అట్లాంటివి లేవండి అ కా అట్లాంటివి ఏం పెట్టరు ఇట్లా చిన్న చిన్నవి సలా పెట్టుకుంటాము ఇంకా త్రీ డేస్ అంటే మీరు ఇప్పుడు ఫైవ్ డేస్ అన్నారు కదా ఫ్రై ఫ్రైడే ఫైవ్ డేసు ఆ ఖచ్చితంగా నై నైట్ టైమ్ ఆఫ్టర్నూన్ నా ఆఫ్టర్నూన్ నైట్ కి ఖచ్చితంగా అన్నం అనేది ప్రొవైడ్ చేస్తారండి
అవునవునులే మేము లాస్ట్ రోజు ఒకటే అండి భోజనాలు పెట్టిచ్చేది అన్నదాన కార్యక్రమం ఎందుకంటే మాకు బడ్జెట్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మేము లాస్ట్ నిమర్ జము నిమజ్జనం ఒక టూ అవర్స్ ఉంటే చేస్తాం అనంగా అందరికీ భోజనాలు పెట్టిస్తాం అది ఇది వరకు చేసేవాళ్ళం కాదు రీసెంట్ గా స్టార్ట్ చేసినాం
హూ హూ
హుమ్ ఏందో అండి నాకు ఎప్పుడెప్పుడు ఇంకా సెవెంటీ నై అవునవును ఆ రోజులు కౌంట్ చేసుకుంటున్నా నాకు దెలిసి సెవెంటీ ఎయిటో సెవెంటీ నైన్ డేసో ఉంది వినాయక చవితికి దగ్గరలో
అవునండి మీకు చానా అంటే చానా ఇష్టం అనుకుంటా వినాయక
అవునవును చాలా అంటే చాలా అండి అప్పుడే ఎక్స్ అప్పుడే ప్లాన్ చేసుకున్నా ఎన్ని రోజులు లీవ్ తీసుకోవల్లా ఏ రోజు సిక్ లీవు అలా అని చెప్పి
అవునా అండి
ఎందుకంటే ఇప్పుడు మా ఊర్లో మామూలుగా వేరే ఫెస్టివల్స్ కూడా జరుపుకుంటాం ఈ సంక్రాంతి అని ఉగాది అని దసరా అని బట్ అయితే అది ఎలా ఉంటుందంటే ఎవరింట్లో వాళ్ళు పూజ చేసుకున్నాం ఎవరి ఇంట్లో వాళ్ళు తింటాం ఉంటాం అంతే కానీ ఈ ఫెస్టివల్ అలా ఉండదు కదా అండి
అదైతే నిజమేనండి వినాయక చవితి అంటే అందరూ ఒకచోట గ్యాదర్ అయ్యి అందరూ సెలబ్రేట్ చే అనేదండి
ఆ నాకు అనిపిస్తుంది అండి ఇప్పుడు వేరే పండుగలు చేసుకుంటే ఇట్లా దేవుని నిమర్జనం చేయడం అలాంటి ఉండవు కదా కానీ వినాయకుడు మనం చేసుకునే మూడు రోజులైనా ఐదు రోజులైనా అసలు వేరే లెవెల్ అండి వేరే లెవెల్ హ్యాపీనెస్
అందరూ ఒక చోట కలుస్తారు అందరూ మాట్లాడుకోగలుగుతారండి
అవును ఏదనా ఒక డెసిషన్ తీసుకోవాలన్నా మేము మాకీ కమిటీ ఉందిలేండి ఆ కమిటీలో ప్రతి ఒక్కరూ నిర్ణయం తీస్ కొని డబ్బులు గానీ లేదంటే వినాయకుడు సెలెక్ట్ చేయడం గానీ ఆ టెంట్ ఏసేటప్పుడు మేమందరం మాట్లాడుకుంటా ఆ మాట ఈ మాట అనుకుంటా అసలు భలే జరుగుతో భలే జరుపుకుంటాంలేండి
ఆ కమ్యూనికేషన్ కూడా పెరుగుతాదండి
అవునండి అప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్ ఎట్లుందంటే అందరూ మొబైల్స్ కి అడిక్ట్ అయిపోయే జనరేషన్ ఏదైనా ఫెస్టివల్ జరిగినా తన అందరు ఇంట్లో పూజ్ జెస్కొని బైటఒచ్చి కూచ్చోని ఈ గేమ్స్ ఫ్రీ ఫైర్ ఆడుకుండేది ఎట్లాంటిది ఏమన్న ఉంటే లూడో ఇట్లా ఏమన్నా టైం పాస్ చూస్కుంట ఎవర దెగ్గర మొబైల్ చూస్కుంటారు కానీ ఈ ఫెస్టివల్ గట్ల గాదు టెంట్ఎయ్యాల ఏ రోజు టెంట్ఎద్దాం ఆ ఎక్కనుంచి ఏమేం తీస్కొద్దాం సరుకుల్ లిస్టురాయి తెల్సిందే గదండి ఇంగా
అయినా గాని వినాయక చవితి అనేది ఒక స్పెషల్ అండి అందర్కి పెద్దలకైనా గాని పిల్లలకైనా గాని
అవును ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మేం ఇంకా గేమ్స్ ఆడ్తామా గర్ల్స్ బాయ్స్ అంటే ఇప్పుడు వార్సేన వాళ్ళు ఉంట్రు కదండి అమ్మాయిలు అమ్మాయిలు అ ఇప్పుడు ఏమంట్రూ ఆ మర్ ద ఇమా వదిన మరదలు అట్ల ఉండే వాళ్ళంతా ఆపోజిట్ టారు ఒక టీం లాగా
ఓకే
ఆపోజిట్ లో టీమ్ లో ఉండీ కబడ్ ఆడ్తారు గల్సు బాయ్స్ సప్రేట్ గల్సు సప్రేట్ ఎవర్ది వాళ్ళు ఆడ్తారు
దెగ్గర్ దెగ్గర ఉన్నట్టున్నారండి మేము అట్లా కాదు అందరం ఉంటారు
అంటే బంధువులు అంటే బంధువులు అనేంకాదు గానీ ఇప్పుడు మేము ఒక అప్పు నుంచి ఒక ఏరియాలోనే ఉన్నాము ఇట్లా వర్సలు ఉంటయి కద అండి ఇప్పుడు మామ అత్త అని బాబాయ్ పిన్ని అని అట్లా అట్లా అందరం ఆడేది
ఓకే అండి
ఊమ్ బాలే జరుప్ కుంటాంమండి ఆ టాక్టర్ పిల్చకురాడము ఇంగ నిమజ్జనం రోజ అయితే ఇంకా ఎవ్వరె ఎక్కడంటారు ఎవార్కి తెల్దు రంగులు జల్లుకుంటా డ్యాన్స్ ఎస్కుంటా
ఎవేల్ లేవల్అండి అసలు నిమజ్జనం అంటే ఎవ్వారు వాళ్ళ ఫేస్ రియల్ పేసెస్ కనబడవు
అవునవును నేనైతే ఇంగ మేము చెప్పినా గదా వర్సైన వాళ్ళకి అందర్క ఒక్కరిని గూడా ఒదలకుండా అత్తవాళ్ళని ఇంకా ఎవరైనా మర్దల్ అయ్యే వాళ్ళు ఉంటే వాల్నీ వాళ్ళందరికీ రంగులు జల్లడమే
ఆ
రంగుల్ జల్లడము ఇంకా ఊర్లో షటు ఇప్పేసి అందరు చింపేస్కుని అబ్బాయిలు చెట్లు జింపెస్కొని మరీ ఎగరడము ఇగ అంతా ఇంకాస ఊర్లాక్ వెళ్తేనే అందరూ చూసే వాళ్ళండి ఒక్సారి మేము విగ్రహం తెచ్చినాము ఆ దాదాపు పదా హైదు పదహారో సంథింగ్ అండి టోటల్ విగ్రహం వో ఒచ్చేసి ఇరవై ఆరు వేలు బెట్టి తెచ్చుకున్నాం అన్నమాట వేరే లెవెల్ అండి మా విగ్రహం ఎంట్రేతేనే మా ఊర్లో అంధరు అసలు చూస్తూనే ఉన్నారూ అంత మంచిగుంది అన్మాట విగ్రహం పోయిన్ సారి మాది
అయినా గాని విగ్రహం మంచిది చెడ్డ దాని ఉండదండి ఏ విగ్రహం అయినా చానా బావుంటాడండి ఇన్ దులో వినాయకుడు గదా
ఆ మేము ఎట్లా అంటే ప్రతిసారీ బడ్జెట్ను బట్టి తగ్ చిన్న విగ్రహం తెచ్చుకొని డెకరేన్ బా చేస్కొని చేసేవాళ్ళు మాట కానీ మా ఊర్లో కొంచెం ముందు లేండి ఏమంట్రు ఆ క్యాస్ట్ పిశాచులు ఉన్నార్ అన్మంట ఆ క్యాస్ట్ వాళ్ళు ఇట్లా తెచ్చినారు ఈ క్యాస్ట్ వాళ్ళు అట్లా తెచ్చినారూ అను కునే వాళ్ళు కానీ మది అట్లా ఒగర్తో పట్టించుకునే వాళ్ళం గాదు కానీ పోయిన్సారి తే మమ్మల్నియితే తల్చుకొంటారు ఎందుకంటే మా ఊర్ లోపల ఎవరు అట్లా పెద్ద విగ్రహం త్యాలేద్ అన్మంట
ఆహా
ఆ కానీ కొంతమంది మా ఊర్లోనే ఒక చిన్న విగ్రహం అండి ఆ డెకరేషన్ కి ఆ వినాయకుడికి అబ్బా వేరే లెవెల్ అని ఫీలింగ్ వచ్చింది నాకి వినాయకుడు పెద్దది